ఏం చేస్తుండ్రా
ఏం చేస్తలే అంటీ ఇగో ఇప్పుడే పనైంది
ఆహా
హు టమాట పచ్చడ, చేసిన అన్నం వండినా
ఆ
ఇంక బుజ్జికి ఇంత తినిపిచ్చిన ఇగ నాన్న ఇప్పుడే పెరుగు ఆమెకి చిప్స్ తెస్తే చిప్స్ దింటుందిగా కూసోని
అయ్య బాబోయ్ ఇంత పొద్దుగాల్ లేస్ చిప్స్ తింటుందా
పెరుగు ప్యాకెట్ తీస్కరా అంటే టమాటా పచ్చడి చేసినా కానుంది
ఆహా
నెయైపేమ్డి నెయ్యుంటే ఇగ పెరుగు తెప్పియకపోతుండే గానీ ఇగ పెరుగుదెమ్మన్నా మధ్యానానికి తెమ్మంటే ఇగ పెరుగు ఇంకా చిప్స్ పట్టుకొని వచ్చిండు ఇంక దీన్ తుందీ ఆ గింత తినిపించి, ఇల్లు ఉకి ఇల్లు తుడిచి కూసున్న ఇ గ ఇక ఇప్పుడు ఆయన తింటే ఇక తిన్నయ్ తోముకోవాలిగ
ఇయాలేడికి పోలే మి సార్ మరి
పోతుండిగ ఇప్పుడే సానం చేస్తుండు ఈ రోజు కార్ లేదంట
ఆటోక్ బోతాడా
ఆటో తీస్తాడంట
ఆ పని కూడా అయిపోయింది, రా అయింది ఏడింటి కల్లా దీపం చేసుకున్నా చపాతీలు చేసుకున్నా దొండకాయ్ కర్రీ పెట్టుకొనొక మూడు దిన్నా ఇంకొక మూడుండయి మధ్ ద్యనానికో సాయంత్రం తినొచ్చులే అని ఎందుకో నిన్నట్ నుంచి తల్నొస్తుంది రా చేేతనైత లేదు,
ఎందుకాంటి ఏమైంది
ఏం లేదురా ఇంకొకోసారి అట్లనేే నొస్తుంది అన్నట్టు ఇంక ఏదో ఇంకా అండరు ఉండ్రగా అక్క వాళ్ళిద్దర అన్నయ్య గురించి ఆలోచిస్తా
ఆ ఇంకా ఏమైనా టాబ్లెట్ వేసుకోక పోతే శారీ డాన్
అయ్యేం వాడనురా నా గోలీలకే ఇంకా అదే తక్కువయిపోయిది అన్నమాట ఇక తొమ్మిది కాగానే పండుకుంట ఇగ కాసేపు పది టి వరకు పండుకుంటే ఇంకా అదే తక్కువైది నిన్నను ఏదో కల్లాగబడి ఇక నిద్ర పట్టి పట్టనట్టుగా, వండుకున్న
ఆ అట్లా వండుకుంటే అసలు నిద్ర సరి పోదు నిద్రల కళ్ళ మీదనే ఉంటది నిద్ర పటాదు
నిన్న మధ్యాహ్నంరా అసలు ఎందుకో కూర్చోలేకనే పోయినా ఇం కామని పండుకున్నా, ఆ పండుకుంటే ఏందో కలపాడైంది ఎవరైంది గుర్తు, లేదు మళ్ళా
ఆ
నాట్లా గుర్తులే ఇ ఇం అదే ఆలోచిస్తా ఆలోచిస్తా ఉన్నాం, నాలుగింటికి మళ్ళా బయట వచ్చి కూర్చున్న ఇల్లు ఊడుకున్న రెండు, గిన్నెలు ఉంటే తొంకున్న గమున వచ్చి బయట కూర్చున్న
ఆహా
అన్న ఈమె ఫోన్ చేస్తే రేపు ఉదయం సాయంత్రం చేస్తా అన్నది మళ్ళ సాయంత్రం ఫోన్ చేయలేదు ఏమన్నా ఇప్పుడున్నా లేచ్చి ఉంటే చేస్తాడు. లేకపోతే లేదు ఇంకా ఆయన ఇష్టం అవసరానికే అమ్మ కావాలి
గవసరానికినికివను అన్నిగా మీకేగా చెప్పుకునేది
పైసలు అయిపోతేగా మొన్నని ఇంక ఈఎంఐ కట్టమని ఇరవై మూడు వేలు వేసినాగా
ఆ
ఇరవై ఒక్క వేయి ఈఎం కి పోతే, ఇక రెండు వేలు పడి ఉంటాయి. ఇంకా బ బర్గర్లు బిర్యానీ తిని ఉంటాడు. ఈ రెండు మూడు రోజులల్లో ఇం మళ్ళా అడుగుతాడు, ఇగా
ఆహా
ఫ్రెండ్స్ వాడి ఫ్రెండ్స్ వాడిని చెడ దేంగతుండరు, అనే మాట వాడికి అసలే అర్థం మైత, చెత్తలేదురా నేను ఎంతకని చెప్పి మొత్తుకోన రా
ఆ అవునంటడి ఫ్రెండ్స్ లా కూడా మంచి తనంగా మంచి చెప్పేట వాళ్ళు ఉంటారు. ఏ ఏముందిరా ఇప్పుడు కాకపోతే రేపు చేసుకోవచ్చు, ఆరు చెప్పేట వాళ్ళు చెడగొట్టేట వాళ్ళు కూడా ఉంటారు
వాడి పక్కన ఉన్నోళ్ళకే ఈడు మరి టిఫిన్ దెపోరా అని వంద రూపాయలు ఇస్ యాభై రూపాయలు టిఫిన్ గడుచకునే యాభై రూపాయలు వాళ్ళ జేబు లేకపోయే,
ఆ
ఆ అట్లా చేసేకాడికి అదేందో నువ్వే పోయి చిన్నగ బ్రష్ చేసుకొని స్నానం చేసి శుభ్రంగా పక్కనన్న గుడికిపోయేసి వస్తా వస్తా టిఫిన్ తినేసి వస్తే మంచిది కదా
అవును
చెప్పి చెప్పి చెప్పి ఇక ఇంక వాడికి ఏమి ఇ అసలు ఇ అంతేరా వాడికి అంతే ఎన్న మారేండ మారిండు అనుకుంటున్ననే గాని నా మనసుకు దీని చోడు మారలేదు ఇంకా అని అనిపిస్తుంది ఒకసారి
ఆ ఈ చిన్నగా మారుతలే అంటే తెలుస్తూ ఉంటది, బాధ్యత బరు బాగా తెలుతురు తెలుస్తుంటే అబ అర అమ్మ ఇంతగాాల కష్టవా కదా నా కోసం అన్న ఫీల్ రావాలి అలాకి
ఏదురా మాట్లాడ ఫోన్ చేసినప్పుడే ఏదో పెద్ద మారినట్టే నేను చేసుకుంట కుంటున్నాన్నట్టే చేస్తాడు కానీ ఎళ చేసినమ్మా ఏళ వచ్చిన ఇయ్యాల రాలేదు అదేం లేదు ఎంతకని ఊర్చుని ఆ లాప్టాప్ ల కంప్యూటర్ లో చేసి ఏ చేసి చెప్పకుండా కూర్చొని ఇరవై నాలుగు గంటలు నిద్రపోత టెన్షన్ క పన్నెండు లక్షల లోన్ తీసుకుంట నే టెన్షన్ సిగరెట్లు దాక్కుంటూ కూర్చుంటాడు. ఏం చక్కదాని నువ్వే చెప్పు.
ఆ సిగరెట్ తాగుతాడా అన్న?
ఇంక బీర్లు అంటేనే ఏదో ఎవరుంటారు కక్క వచ్చినా కక్కుర్తి వచ్చినా తప్ప అన్నట్టు
ఆ
వచ్చినప్పుడు ఇట్టప్ అప్పుడు మాత్రం ఒంటరిగా ఉండ అంత కిందికి పోయినా సిగరెట్లు తాగుతాడు కాలు బెణికింది. ఆ కాలు నుంచి వస్తున్న. వస్తున్నా అమ్మా అని చెప్పే
ఆ
ఇ ఉంది అని అడిగాలేదు ఇంకా లేచినట్లేదు నాకు ఫోన్ చేయలేదు.
ఆ మీరు చేయకపోయారా ఒకసారి లేచినాక
ఎందుకంటే లేవ కొట్టిది ఎందుకు ఆళ్లే అ చేస్తాడునేది నేనైనా దేవుళ్ళి పెడితే ఆరున్నర లేచుంటే పక్కా చూస్తాడు.
ఆ
చూడకపోతే లేయలేదని
ఆహా? ఇక స్టేటస్లు పెడతారు గవి చూస్తా.
ఆ నే పెడతాగదా దేవుళ్ళ వి. పెడతాగా పక్క మూడు నాలుగు అట పెట్టుకుంటా పోతనే ఉంటాయి అవి మంచిగా అనిపిస్తాయి అవి. ఇలా ఇ లేదని అర్థమయింది నిన్న నా ప్రసన్న ఇ చేసద్దేమని చూస్తే ఆమె చేయలేదు. ఈ పద్మావతి రెండు కాళ్లు మాట్లాడిందంట. ఇంగ అమ్మా ఎట్లుందని అడిగినట్టుంది.
ఆ
చేయ ఈ ఉసుమా అయితే ఇం అసలు పరం దరిద్రం ది ఇంకా నాకు కోపం వస్తుంది. అంటే అమ్మా ఎట్లా నువ్వు తిన్నవాలేదని, నేను ఈ పని మీద అంటుండ అని ఒక మాట చేసి అ మనకు మంచిగా అనిపిస్తాది.
ఆ ఇక అనిపిస్తంది మన కూడా నా బిడ్డ చేసింది. ఈ రోజు పనులు ఉంది లే ఇక మళ్ళా రేపు చేస్తారు లే అర్సతారిగా
ఇక ఇద్దరు అక్కల చెల్ళ ఇద్దరు ఏడింటికి మాట్లాడుకుంటారు.
ఆ
ఏం ప్రసన్నకేం ఇద్దరు పిల్లలు పంపించుకుంటది. పది పదిన్నర దాకా వాళ్ళు ఆయన లేకపోతే పండుకుంటాది. ఈ మెకేమో అట్ట కాదు ఉన్నా పడుకుంటది లేకున్నా పడుకుంటది ఏడ పని ఆడే ఉంటది. నాకేమో అది నచ్చక నాకు పోవద్దు కూడా అయితలేదు ఇంటికి. గూడ
ఆ ఈగ ఇల్లు క్లీన్ ఇప్పుడు మన సొంతిల్లు మనం ఎట్టు ఉంచుకుంటామో అట్లనే ఉంచుకోవాలి.
మనకి గలీజ్ కనిపిస్తుంది కదరా. గలీజు ఉంటది అసలు మళ్ళా
ఆ వామ్మో అక్కయాడ తడ పో పోస్తాది ఎరుగుతాది.
అందుకనే నేను పోను పోతే రెండు మూడు రోజులు ఉంటే ఇంక ఇల్ అంతా శుభ్రపడతాది. ఆ నేను చేసుకోలేకనా ప్రసన్న మళ్ళా వచ్చింది అది గెలుకుతాది ఇది గెలుకుతాది. మళ్ళా కాళ్ల నొప్పులు అంటది. ఆ ఇదంతా చేస్తి నేను చేయమన్నాన అని మళ్ళా అక్కకి చెప్పుద్ది.
ఆ
ఇక అమ్మ మొత్తం మొదటి నుంచి చూడలేదు లేవే ఏదైనా ఆమెకు తెలుసు కదా యాడ ఏ పని ఉంటే అది చేసుకుంటూ పోతనే ఉంటది. నాకు తెలుసుగానని అంటే ఏంద అంక తెలిసేది మళ్ళా కాళ నొప్పులా నేడుస్తుంది కాళ్ నొప్పి బా పడుతుంటుంది అనంటది
ఆ
ఏం వొద్దు నాన్న ఆ
ఆ ఏం చేస్తుండు మీ బుడ్డయినా
వాడుగో రోడ్డు మీదిగి పోతుండంట అమ్మమ్మ నీకేమైన్నా తేన పెరుగగాని పాలు గాని అంటున్నాడు చేతిలో లేవు కదా సెల్లులో ఉండే ఎట్లా
ఆ అదేంది అది గుంటా పుడిపిర్రా బాగానే ఒక్కడే పోతుండు
పోతుండు ఆ పక్
అయ్యో ఏమో భయమై మళ్ళ పడగల జారి పుసుకున
పోయింది వాళ్ళ నాన్న ఉన్నాడు ఇంగో అన్నం వండుకున్నట్టున్నాడు
పనికి పోయిందా
ఆ ఏం చేయదుర లేచి ఇంటి ముందల కూడా ఊకదు అట్టనే పోతది
అయ్యో కనీసం ఇంటి ముందలకి ఊకి ఒక ముగ్గు కనీసం గడప కదా ఒక ముగ్గు వేసుకున్నా ఆళ్ళ ఇంటి తొందర అయిపాయి
మరే సాకుపీసు తో అట గీసుకున్న అయిపొద్ది కదా ఏమి లేదు రా ఒక ఊకేదుండదు ఇప్పుడే వాల్ల ఆయన పక్కదుప్పట్లన్నీ దులిపి ఊకుతున్నట్టున్నాడు ఇంకా పిల్లుడు ఏమో పాలకు మరి పెరుక్కో పోతున్నాడు షాపుకు
ఆహా బ బాక్స్ అయినా నాన వండుతున్నడెమో ఆయనకి
ఆ అన్నం కూర వాళ్ళ నాన్నే చేస్తాడు రా
రోజు
ఆ రోజు ఇంగ లేచింది లేచినట్టే సింగారి ఇచ్చుకొని గమ్మున పోద్ది
అయ్యో కనీసం ఇంట్లో పనైనా చేసుకొని పోతు అతే వాళ్ళకు మాత్రం తృప్తి ఉంటది కదా అయ్యో నేను చేసుకున్నందుకు నాకు ఇట చేసి పెడుతుంది అన్నం ఉంటది కానీ పాపం మొత్తం ఈనమేదనే ఏసిపోతే ఎట్లా ఉంటది
అబ్బా అసలు ఇది ఇంగేదో వచ్ వచ్చింది కదా పిల్లలు లేరన్న తోటి వాడు భరించుతున్నాడు
ఆ
ఆడిగానీ ! ! ! ! ! ! ! ! ! ! అమ్మోలింటి కాడ
ఆ
మూడు రోజులకు వాళ్లు ఇల్లుండి ఏంది పోయింది పోయింది అని అంటునేసరికి ఆడిగిపోతే అమ్మోళ్ళ ఇంటికాడ గుడిస ఇంకేం లేదాయే
ఆ ఇగ గుడ్సల్ ఉంటాది ఇట్ల అల్వాట అయినామా
ఆ ఇంగ అవును దీని బొంద ఇది చదివింది కూడా ఏం లేదురా
మరి ఆ టెన్త్ చదివిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివినా అన్నది కదా నాతో
ఇంటర్ లేదు పాడులేదు పదిదు గాని ఆ పది కూడా ఎగ్జామ్ లేదు పాడులేదు ఇండ్లలో పనికిపోయేదంట అప్పుడు హైదరాబాద్లో వాళ్ళ అక్కోలు ఈ పిల్ల
ఆ
అయితే ఇంక అప్పుడు ఏదో చిన్న కొన్నిగా ఇంకా ఇంటి పిల్లలు చదువుకుంటుంటే ఇంకేదో అట్టట చదువుకున్నది అంతేగాని వాళ్ళని చూసి నేర్చుకున్నదే గానీ దీనికి చదువవులేదు పాడులేదు. ఏం లేదు ఇగ
ఓసి అంతేనా
ఆ ఈమని చూత్తే మనకు అర్థమైత లేదురా
ఈమా చదువుకుందేమో అనుకుంటున్నా నాతోటి ఇంటర్ చేసినా అంటే ఇంటర్ చదివిందేమో లే అన్నా
ఓరి దేవుడా నాతో టెన్త్ చదివిన గ్జామ్ రాయలేదా నేనే మళ్ళీ నీతోట ఏమి వింటర్ అని చెప్తుందా అయ్యోబాబోయి ఈ అబద్ధాల్ వాళ్ళకి ఏం నోర్లు
ఆ నేను అవుడు మీ ముందలు అడగాలే చెక్కు నార్మలా ఆపరేషన్ ఆ అంటే నార్మల్ అలా అంటుందిగా
ఆ దీని బొంద సచ్చిపోయిన దాన్ కొడుకాయే అడేమో ష్ చిన్నగా అవి ఇవి ఏబీషిడుల్ మమ్మీ అది కాదు మమ్మీ ఇది కాదు మమ్మీ అన్ చెప్తుంటే అంజూ నాతో పాలపూ నువ్ నన్ను ఒర్లీకు ఊర్కా అదోక ఫోన్ బుక్ ఇషూర్! ! ! ! ! ! ! ! ! ! రా
ఆహ్
అమ్మో ఎట్టాంటిది అనుకున్నావ్ ఇది చానా కంతిర్ది
అయ్య
ఆ అంటే ఇంగ్ ఎందంటే ఆమెను చూస్తే మనక్ అర్థమయితుంది నాక్ అర్ధ్ నాక్ అర్థమైతుంది దాన్ని చూస్తే
వో ఎప్పుడ్ అంటి ఒక మాకు ఇప్పడ్కి మాట్లాడటానికి పది రోజులైతుంద్ అనుకుంటా ఇంగా పదిహేనే చేసింది నేన్ నిన్నటి నుంచి కూసంటే నాక్ పదిహేనైనయ్
ఆ మర్ చూడు నేనుండి ఏంద్మాయి నీ ఫోన్ కాళ్ళు అట్నే ఉంటున్నాయ్ మరి చేసి మాట్లాడుచ్చు గదంటే అయేమో చెయ్దు
ఆ
కుండా ఇంకా పోన్లు చూసుకుంటా సోది పాటలు పెట్టుకుంట పూనులలో తలకాయ వేట్టి ఉంటది మనం రోండు సార్లు పిల్చి ఒకసారికి గూడ పలకదు అంతక్ కోవెంది మరి ఆ
అట్లానే ఉంటది
చాలా బెట్టు అట్లా ఉండి గాని దాని అవసరానికి దాని అవసరాని బట్టి చూడు తీయగా చెప్పడానికి ఓస్తది ఇంట్లోకి
అవును
దరం వస్తది ఎందుకంటే నేను ఇంతమందిని చూసినా దీన్నే ఫస్ట్ టైం ఇట్ టడ్పిల్లన్ గమనించిన ఇమ్మడే ఆ గమనించే ఇగా నేన్ కొద్ది కొద్ది కొద్కు
ఆ వామ్మో మోన ఎట్ల్ ట్లద్ర కొడుతుంది నాకు పడ్డాయి నీకు ఎందుకు పళ్లే దంటంది అదర కొడుతుంది మనుషులని
ఆ సుశీనవ గది గట్టుంటది సదివిన మొకం ఎట్టుంటది పిల్లోడ్ ఏదన్నా చెప్ తుంటావ్ అవున నాన్న అద ఇద అని చదువు చెప్
అవును
నిన్న మొగుడు పలకలేదని చెప్పి ఇంట్లో బియ్యం గూడలే తీప్పుడు కాంటి రోండు గిన్నెల బియ్యం పెట్టింది ఆ ఇంగ నువ్వు బియ్యం తే పోతే ఎట్ట మూడోసారి ఎం అని అడగాను అన్నదన్ అంటే వన్ నైట్ వచ్చేసరికి తొమ్మిదైంది
ఆ
ఇంటికే నువ్ చెప్పేది నే ఆడ ఉన్నాంగ చెప్ తే తేద్దను కదా అని ఆ సేల్ ఏసి నేలాకేసి కొట్టిండ్ అంట
ఆ అమాద
కాదు వాడిది
ఓ ఆ
అయ్యే దరిద్రానికి సేల్లన్న పగలేదుగా అనీ ఇంగ్ ఆమెను పోయి ఒక మూడు వందలు బియ్యం తీసుకొని ఒచ్చిండ్ అంట
ఆహ్ నాక్ కనీసం ఫోన్ చేస్తే అయిపోగా మరి బియ్యంలేవ్ ఇంట్ల్ ట్ల ఓచ్చేటప్పుడు తీసుకురా తేకపోయిండా
మరే అదే నేను అనేది ముందుగా చెప్పుకుంటారు కదా ఎవరనా మూడ్ రోజుల్ ముందు చెప్తారు బియ్యం అయిపోతే
ఆ నేను ఐతే కూర్గాయల కూర్గాయలకి కూడా కాదు ఇది ఇట్లా సరుకులు లా పొడర్ డబ్బా అయిపోయినా నేను నగైదు రోజలు ఇంతున్నగానే చెప్తా
ఎవరుమైనా అంతే